హలో అక్క నె నీ నం మరి నాకు నోటెడు అయిపోయింది ఇందులో కొట్టి కొట్టి
అవునా
వాళ్ళు మొన్నటిదా ఉక్కపోస్తుందని మొన్ననే తీసుకొచ్చుకున్నారు అక్క కూలరు మా అక్క వాళ్ళు ళ్ళు
ఆహా
ఒక రోజేమో చెమటలకి అసలే మొత్తం తడిచిపోయారంట
ఆ అ
ఆ ఇప్పుడ కూలర్ తెచ్చిపెట్టు కొంగనే చలి స్టార్ట్ అయింది. వాళ్ళకే
అంటే ఒక్క వెదరు ఒక్క వెదర్లా లేదు ఆ చలికాలం ఏమ వర్షాలు పడతాయి ఎండాకాలంలో గుడా వర్షాలు పడతాయి
అవి వాటి పనులు అవి సక్రమంగా చెయట్లే మధ్యలో వేరేటివి వచ్చి దూరుతున్నాయి
అంటే ఇవి చెట్లు అవి ఇవి కొట్టేస్తున్నాం కదా మళ్ళీ మొత్తం వాతావరణం ని మొత్తం ఆగం ఆగం చేస్తే అవి కూడా అట్లానే చేస్తున్నాయి వర్షాలు ఎక్కువ పడి ప్రాబ్లమ్ అయితాయి కదా అప్పుడు
కాదక్క మనం ఎండలు ఎక్కువ కొట్టినా తట్టుకోలేం వానలు ఎక్కువ పడ్డా తట్టుకో లేం చలి ఎక్కువ బెట్టినా తట్టుకోలేం
ఎంతైనా కొంచెం ఎండాకాలమే బెటర్ అనిపిస్తుంది నాకు
వర్షాకాలం అయితే అది వర్షాలు అవివి పడతే మస్ సుచ్చ్ తాగద్దు నాకంతే
ఆ వర్షానికి ఆ ఈగలు దోమలు బురద అసలు ఏ ఎండాకాలంలో అయినా కొంచెం సాయంత్రం పూట బయట
బయటికి వెళ్ళచ్చు ఎండకి ఎంతైనా తట్టుకోవచ్చు గానీ వర్షాకాలంలో అయితే అది ఆ వర్షానికి మొత్తం మొత్తం ఆగం ఆగం అనిపిస్తాది అస్సలు బయటికే వెళ్ళాను నేను నిను అయితే అస్సలు ఇయా
ఎండాకాలం మళ్ళా నైట్ పూట
కూడా ఇబ్బంది అయితాది కదా కొంతమంది వర్క్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అప్పుడు సీజన్ ఆ సీజన్ లో ఎక్కువ వర్క్స్ ఉండవు చేసుకునే వాళ్ళకి
ఆగిపోతాయిక ఆ టైం లో పనులుందరికి స్కూల్స్ బంద్ ఉంటే పనులు అగిపోతాయి ఎండకాలం అయినా హాఫ్ డే స్కూల్స్ పెడతారు వర్షాకాలం పెడతార అట్లా పెట్టారు
పెట్టార
అక్క నువ్వు ఇది ఒక న్యూస్ చూసావ అక్క యూట్యూబర్ గురించి
ఆ చూసా ఇన్స్టాలో చూస్ అది మొత్తం చూడలేదు కొంచెమే చూసా అది కూడా మార్నింగ్ త్రీకా ఏదో చూసా నేను బ్రష్ చేసుకున్నప్పుడు చూసా
అవున్
అది తను చంపు చంపిండంటా కదా తన హస్బెండ్
ఆ అసలు ఆయనంతా ఫస్ట్ వాళ్ళు ఇయ్యానన్నారు అంటా తనకి ఇయ్యాలన్ అంటే ఆమె కోసంమని ఆయన సూసైడ్ అండ్ సూసైడ్ అటెంప్ట్ చేసిండంటా అప్పుడు అ చేస్తే ఇక చనిపోవడానికి రెడీ అయిండు బాగా చూసుకుంటుడని వాళ్ళు నమ్మకంతో ఇచ్చారంటా అయనని
ఆహా
ఈ పాపకి ఫస్ట్ ప్రెగ్నెన్సీ తీపిచ్చిండంటా ఇప్పుడు ఇది రెండో ప్రెగ్నెన్సీ అంట అక్క
అవునా
ఉను
మరి మాందులో న్యూస్లేమో మ్యారేజ్ అయ్యి ఎయిట్ మంత్స్ అవుతుంది అది ఏదొ వచ్చింది ఎయిత్ మంత్సో సిక్స్ మంత్సో అనే
ఆ ఏయిట్ ఎయిట్ మంత్స్ అవుతుందంట అక్క మ్యారేజ్ అయిన మ్యారేజ్ కాకనే అయిందంటా ప్రెగ్నెంట్ ప్రెగ్నెన్సి తీపిచ్చారు ఇప్పుడు రెండో ప్రెగ్నెన్సీ నాలుగో నెల అంటా యా ఎవరు ఈ అమ్మ అయితే బా వాళ్ళ అమ్మ వాళ్ళకి ఇష్టం లేదంట అక్క తిని ఈ అమ్మాయి అంటే ఆ అబ్బాయి వాళ్ళ అమ్మల్లకి ఓకే
ఆహా
ఇగ ఇంతకు ముందు ఈయన వాళ్ళ అమ్మలతో మాట్లాడలేదంటా ఇప్పుడు ఇక ఫోన్లు చేస్తారంట వాళ్ళు ఫోన్లు చేస్ వాళ్ళ ఇంటికిళ్తే ఆమెను చంపే ఆ మొద్దు నీకు కట్నం ఎక్కువ ఉన్న అమ్మా మేము చూసినం అని అదిదని ఏదేదో చెప్పారంట ఇగా
అంటే వాళ్ళు చెప్తే వాళ్ళ మమ్మీ వాళ్ళు చెప్తే చంపిండా
ఉ చంపేసిండు మొత్తం కత్తితోటి చేతి మీద పొడిచిండంటా తలమీద అసలు వాళ్ళ అమ్మని చూస్తుంటే ఒకటే ఏడుపు వస్తుంది ఘోరంగా
నేను అది ఒ ఒక చిన్న రీల్ లో చూసా అది తన అమ్మాయిని చంపింది అది చిన్న రీలో చూసాను నేను వస్తే
ఆ నేను కూడా చిన్న రీల్ ఫస్ట్ ఇన్స్టాలో చూసినంకనే యూట్యూబ్ లో కొట్టి చూసినక్క యుట్యూబ్ లో మొత్తం ఇగా ఆమె గురించే అసలు
తనే ఒప్పుకున్నాడా అది చంపిన అనేసి
ఆ ఒప్పుకున్నాడంట అక్క మళ్ళీ ఇప్పుడు ఆయన అంట చంపి ఆమ చనిపోయేదాకా రూముల నుంచి బయటికి రాలేదంట ఆమ చనిపోయినంక ఆరు గంటలకేమో ఆరింటికి బయటకి వచ్చి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అమ్మాయి వాళ్ళ అమ్ముల ఇంటి దగ్గరే ఉంటారు అంట వాళ్ళు వాళ్ళ అమ్మ పం పన్నెండు లక్షలు పెట్టి ఫ్లాట్ కొనిచ్చిందంట అబ్బాయికి బైక్ కొనిచ్చింది బంగారం పెట్టిందంట
మరి అంత మంచిగా ఉంది వాళ్ళ మమ్మీ చెప్తే చంపడం ఏంటి మరి
ఆ అన్ని చేసింది అమ్మాయి వాళ్ళ అమ్మ వాళ్ళ వాళ్ళ వాళ్ళ ఇంట్లోనే పెట్టుకొని అన్ని ఖర్చులు అన్నం అన్నిగా వీళ్ళే చూసుకుంటుంర్రూ అంట అన్ని చూసుకుంటున్నాగానీ వాడట్లా చేసిండు అసలు ఆమెని అ
అందుకోసమే ఎవరికి మ్యారేజ్ మీద ఇంట్రెస్ట్ అనేది ఉండదు
అసలు ఎక్కడ భయమే అయితుంది అసలు
గర్ల్స్ ఇప్పుడు అందుకోసమే కదా మ్యారేజ్ మేము చేసుకోము అనేది
మళ్ళీ ఇప్పుడు తెలుస అక్క మొన్ననే రీసెంట్ గా మా ఊర్లోనే పిన్ని వరుస అయితది ఒకామ వాళ్ళు వాళ్ళ ఎప్పటి నుంచో గొడవలు అయితున్నాయి వాళ్ళకి ఒక పాప ఉంది అయితే అమ్మ వాళ్ళ అమ్మల ఇంటి దగ్గర వచ్చుంటే ఆయన ఏం చేసిడి వాళ్ళ అమ్మ వాళ్ళ ఎవ్వరు లేరంట ఆయన ఇంట్లోకి వెళ్ళ ఆలస్యం డోర్ పెట్టేసిండు కత్తి తీసుకొని ఎక్కడికక్కడ కోస్తూనే ఉన్నా నరికేస్తూనే ఉన్నాడామని
ఎందుకు
ఇగా ఏమో ఇగా గొడవయ్యి వాళ్ళు విడిపోయారు కదా ఇగా వాళ్ళ పోట్లే కదా ఆయన దగ్గరికి
ఆహా
వెళ్లి కత్తితోటి కాలు మీద, చేతి మీద, తల మీద నరికేసిండు ఘోరంగా అసలు ఆ మా తాతయ్య వల్ల తమ్ముడు ఆ తమ్ముడు కొడుకు బిడ్డ ఆమా
ఆహా
అసలు ఘోరంగా అక్క అసలు అన్ని ఇయ్యే వస్తున్నాయి న్యూస్లల్లా హా చావుల గురించి మొన్ననే మేం ఆమే గురించి ఇన్న కాంచీ అసలు అన్నం తినబుద్ధి కావట్లేదు అక్కాఆమ ఫోటోలు చూసినప్పటి నుంచి
ఆహా ఏమైనా అంతా కోపం ఉంటే ఏమై మాట్లాడుకోవాలి ఇష్టం లేకపోతే విడిపోయి ఎవరి అదే వాళ్ళు చూసుకోవాలి కానీ ఒక ప్రాణం తీస్తే ఏమొస్తుంది
కాదాక ఇప్పుడు ఆమకు ఒక పాప్ ఉన్నది వాళ్ళకి వాడికి అంత డౌట్ ఉన్నప్పుడు పోతే వదిలేసి ఆ అమెను వదిలేసి అయిన జాగా ఆయన ఉండొచ్చు కదా ఆ పాపరామ దగ్గరంచి
అవును
ఆ ఆయన వేరేట అని చేసుకొని ఉండొచ్చుగామ్ మరి ఆయన ఇమ మీద అంత డౌట్ పడేట ప్పుడు అవకి నచ్చినామని చేసుకొని ఉండొచ్చు కదా
ఇప్పుడు మరి ఆ పాపను ఎవరు చూసుకోవాలి మరి
ఇంకా వాళ్ళే చూసుకోవాలి ఇక పిన్ని వాళ్ళ అమ్మ వాళ్ళనిగా
తనయితే మంచిం వేరొక మ్యారేజ్ చేసుకు
మళ అనా పోోయిస్ స్టేషన్ ంట నా మీదికి కత్తి తీసుకొని వస్తే నేను ఆ కత్తి కుంచుకొని అవనే గ ని చెప్తుండడి
మరి ఇప్పుడు జైలు ఉన్నాడా
ఏమో ఒక్క స్టేషన్ లో ఉన్నాడు అనేసి అన్నారు మా తాత వాళ్ళు ఇక ఆమె గురించి అడగల ఇక అదే అమా అప్పుడు అన్నం తిినేటప్పుడే మా తాతీయోళ్ళు చెప్పారు అప్పుడే ఫుటోలు బాబ పచారు ఫోన్లలకి ఆ ఫోటోలు చూసినప్పటి నుంచి రెండు రోజుల నుంచి నాకు ఎట్లా నో అవుతుంది భయం భయం అవుతుంది
చాలా మంది అట్లా అని ఉన్నారు
మళ్ళా అది అయిపోగానే ఇది ఇన్స్టాలో మది వీడియో వచ్చింది కదా అక్క రీల్ వైష్ణవి ఈ మ రాగానే కామెంట్ లో ఓపెన్ చేసి చూడంగానే కత్తితో పోడిసింది అని ఉంది ఆడ కూడా కామెంట్ లో
అవును
ఉ అట్టటప్పుడు ఎందుకు చేసుకో వాళ్ళ అమ్మ వాళ్ళు అనుకుంటే ఏడుస్తారు మ అంతా నా బిడ్డ మరి అమ్ వాళ్ళ అమ్మలు వేరే సంబంధం చూస్తే నా బిడ్డను వదిలేసిపోతే నా బిడ్డ బిడ్డ నేను చదుకుండేదాన్ని కదా అని ఇప్పుడు వాళ్ళ బిడ్డ ముగ్ ఇప్పుడు వాళ్ళ బిడ్డ ఫస్ట్ అంది నా కాన్పూ తీపిచ్చేసింంది ఇప్పుడు రెండో కాన్పూ నాలుగో నెలంట ఇప్పుడు ఆమెకు ఒకతే బిడ్డ ఇద్దరు కొడుకులు ఒకతే బిడ్డ అంట బిడ్డ కావాలని ఉంచుకుందంట ఆమ ఇప్పుడు ఆ బిడ్డకి ఎవరో కొలు పడితే వాళ్ళు బంగారం లక్క జదుగుకుండే వాళ్ళు కదా అక్క వాళ్ళని
అవునును
మ్ వాళ్ల దగ్గర పట్ల ఎవరినొ ఒకళ్ళని ఇచ్చి చేతే చేసేటోళ్ళు లేకపోతే అట్లనే సాదుకుంటూ ఉండేటోళ్ళు మ్ ఇప్పుడు పెళ్లీ చేసుకుంటే వచ్చేది ఏం లేదు ఆడా పిల్లలు ఒక పాప బాబు ఉంటే చాలు
మొత్తం సొసైటీలో అంత అట్లానే ఉన్నారు అందరు
అసలు ఎంత ఘోరంగా అయితుందొ అసలు నిన్నటి నుంచి అక్క యూట్యూబ్ ల ఆ వీడియోలే చూస్తున్నా ఊకా నేను ఐతే కొట్టి ఇగ వాళ్లని అసలు ఆమెకి పదిహేను మంది అంటా అక్క పెద్దమ్మ పిన్ని కూతుర్లు అం టా కొడుకులు ఉంటరు కదా అందరికిీ కొడుకులే అంట ఈమనే మూడు కానుపులు ఉంచుకుంటే మూడో కానుపుల ఈమెకు కూతురు పుట్టిందంట
మ్ హూ
అందరికి అన్నల మధ్యలో ఒక్కతే చెల్లి అని వాళ్లు ఆయనకి గవర్నమెంట్ జాబ్ హా స్పిటల్లో చేస్తాడుంట
అహా
అయితే ఇక గవర్నమెంట్ జాబ్ ఉందిగా బాగా ఇష్టపడుతుండు కదా అని ఒప్పించుకో ఒప్పుకోని ఇగ చేశారు అ ఉమ్ ఇప్పుడు ఆ మాత్రం ఎవరు చేస్తురు ఇక పెళ్లి కాంగనే బిడ్డని కొంతమంది పెళ్లి కాంగనే మీరూ లవ్ మ్యారేజ్ చేసుకున రు మీ జాగలో మీరు ఉండండి అని అంటారు ఇప్పుడు వాళ్లు అంత కట్నం ఇ చ్చి ఇంట్లనే పెట్టుకున్నారు వండడం వీళ్లే అన్ని తెచ్చుడు వీళ్లే
మరి అప్పుడు అట్లా అయినప్పుడు వాళ్ల మమ్మీ వాళ్లు లేరంటనా
వాళ్లు పక్క రూమే అంటక్క వాళ్లు పడుకుంది కూడా అయితే గొడవ అయితుంటే సౌండ్ వస్తే వాళ్ల డాడీ వెళ్లి అడిగిండు అంట అమ్మాయి వాళ్ల డాడీ ఏమైంది అని అంటే సైలెంట్ గా ఉన్నారంట ఎవ్వరు ఏం అంటే ఆయన ఏం చేసిన మరి నోర్ మూసిండో ఏం చేసిండో అయితే ఇగ కొత్తగా మ్యారేజ్ అయింది గా వాళ్లకి
ఆ
తొమ్మిది నెల్లు అయితుందిగా ఏదో గొడవల వీడియో గిట్లా ఏమైన్నా తీసుకుంటురేమో ఇన్స్టాలో రీల్స్ చేస్తాది కదా అమా
ఆ ఆ
సైలెంట్ గా పైకెళ్ళి పడుకున్నారంట
ఆహా
వాళ్లు పైకి వెళ్ళి పడుకున్నారంట ఇగ అప్పుడే ఆయన అట్లా చేసింది చేస్తావా అక్క కాల్
ఆ చేస్తా